హలో
చెప్పు
ఇనబడుతందా ఊ నీ నెంబర్ నాకు నోటెడ్ అయింది తెలుసా
అవునా ఇగ ఊకె కొట్ ట్టే సరికి
ఆ నోటేడ్ అయిపోయింది ఇగ
మీ ఫ్రెండ్ నెంబర్ మీ ఫ్రెండ్ కూడా నోటెడ్ చేసుకున్నది నా నెంబర్. గిట్నే కొట్టి కొ
ఆ ఈజీగా అయిపోతది నాకు కూడా ఆమెది అయిపోయింది ఇంకొక ఆమెది కూడా అయిపోయింది అప్పుడు నా నెంబర్ నీకు ఇచ్చిన ఆమెది కూడా.
ఉహు
ఉం
ఎన్ని కాల్స్ అయిపోయినయ్ మరి
నాయ్ ఇప్పుడు నీతోనయితే ఫిఫ్టీన్
ఫిఫ్టీన్ ఏనా
ఉం ఇంకా ఒకరితోని మాట్లాడాలి మళ్ళీ నేను మీ ఫ్రెండ్ తోనే అది కూడా మాట్లాడదాం అనుకున్నా కాకపోతే ఆమె డిలీట్ చేసిందటగా.
ఆ డిలీట్ చేసింది మాట్లాడదా వాళ్ళ మామ్మీ వద్దన్నట
ఉహు ఎందుకు అసలు ఎందులో వద్ద అన్నరో ఏమో తీయ్ మనకి ఎందుకు. హలో వినబడతంద
ఎందు కు ఇంట్లచ్చే పైసలు సాల్తాలేదా అన్నదాట.
ఉహు ఏమో లే
తను
ఇంకా హలో
చెప్పు ఇంపడ్తందా
ఆ విన్నబాడుతుంది మొన్న్యఈమె జరిగింది కదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అది.
ఆ
ఆ ఆమె జరిగినాక నెక్స్ట్ డేనే ఇక్కడ ఒకటి జరిగింది ఒక ఇంటర్ అమ్మాయిని ఒక ఇంటర్ అబ్బాయి పన్నెండు పోట్లు డిచ చపేసిండు కానీ అది బయటికే రాలేస్ సాలు ఇంటరే అంట ఇద్దరు ఇ టరే నట మరి ఎందుకో ఏమో పొడిచిండు ఆ అమ్మాయిని పదహారు పూట్లు పడిచి చంపేసిండు గాని ఆ అమ్మాయి వాళ్ళకి ఏం బ్యాగ్రౌండ్ లేదు ఒక అమ్మా ఒకటిట ఉంది ఏం లేదుట అసలు.
అఓ గదేంది
ఆ అయ్యేసరికి అసలు అసలు బయటికి గుడ్ రాలే ఇక్కడక్కడ యూట్యూ
ఆమా ఆసలు ఆమె ఏం చేసింది మారి?
ఏమో మాకు తెలియదు మేము పానీపూర్ తింటానికి పోతే అక్కడ ఆంటి చెప్పింది ఇట్లా అయింది తెలుసా అది ఇద అని చెప్పింది.
వమ్మ నీ అవ్వ ఎవర్ని అమ్మాల కూడా తేల్
ఆ ఘోరం అసలు మళ్ళా మా కాలేజ్ వెనకాల ఒకసారి ఒక ఫోర్త్ క్లాస్ అమ్మాయి ఆ అమ్మాయికి ఒక ఎల్కేజీ యూకేజీ అబ్బాయే మో తమ్ముడు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ మా కాలేజ్ ఎనకాలనే బిల్డింగ్ అంటే ఎనకాలంటే వేరే గల్లి ఇంకో గల్లీ లో వెనకాలా అయితే వాళ్ళు అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయిలు అమ్మాయి రోజు స్కూల్కి పోలేదట స్కూల్ పోకపోతే తమ్మనికి బాక్స్ ఇచ్చిరా అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ పనికి పోయిళ్ళట పనికి పోయినాక రెండు గంటలకి అట్లా లంచ్ బేళ్ల్ అయినప్పుడు టీచర్ వాళ్ళు ఫోన్ చేసి ఇంకా మీ కొడుకుది బాక్స్ చేేయలేదు అంటే వాళ్ళ డాడీ ఇంటికి ఫోన్ చేసిండట పక్కింటోళ్ళలకు పక్కింటోళ్ళకి ఫోన్ చేస్తే ఇంటికి పోసిూతరకు బయట నుంచి అసలు తలబెట్టలేదుట దగ్గరికేసిందట
అయ్య మరి ఆ అమ్మాయి ఎటుపోయింది
అయితే ఆమె ఏమనుకున్నది పక్ మ్మాయి ఇంట్లో లేదు కదా పోయినట్టుంది బాక్స్ ఇచ్చొస్తానికి మళ్ళీ ఇల్లు ఓపెన్ చేస్త ఇట్లా ఏమైనా పోయినాయి అంటారు అప్పడేకి వెళ్లిపోయిందట ఇంటికాంచి వెళ్ళిపోయి ఫోన్ చేస్తే అవునా అని చెప్పిండట ఒక పది నిమిషాల కట్ల వాళ్ళ డాడీ వచ్చిండటటు ఇంకా తీసుపోలేదని వచ్చేసరికి ఆ అమ్మాయి బెడ్ మీద ఇట్లా పదహారు ఇరవయో ఏమో పోట్లు పడిచ చచ్చిపోయి ఉండదు అక్కడ ఆ ఫోర్త్ క్లాస్ అమ్మాయిని ఒక టెన్త్ క్లాస్ అబ్బాయి పక్కనే పక్క బిల్డింగ్ లో టెన్త్ క్లాస్ అబ్బాయి ఆ ఎంత ఆరు వేలు ఏమో ఇట్లా ఆరు వేలు ఏమో ఉంటే అవి తీసుకొని ఆ అమ్మాయిని పొడిచి చంపిపోయిండు
వానికేం రోగం ఆమెని చంపిత్తి ఎమ్ వస్తది పైసలు తీసుకొపోతే తీసుపోయుడుగాని
చెప్పడా మాది ఇంట్లో చెప్తంది అనుకున్నాడు ఏమో టెన్త్ క్లాస్ వోడు అసలు
టెన్త్ క్లాసోనికి అంత ధైర్యం ఎట్లా వచ్చిందంటవు
వామ్మో వాడు ఎట్ల్ ఉన్నాడో తెలుసా మొహం చుత్తేనే అయితే ఇక సిటీలో ఎట్లు ఉంటరు మొత్తం
తన గుండగాళ్ కాను
ఆ ఇక వాడు అట్లా చేసిండు ఆ అమ్మాయి వాళ్ళయితే ఆ అమ్మాయి సేమ్ ముస్లిం అమ్మాయి లాగా ఉంట తెలుసా కానీ తెలుగునే కాని ముస్లిం అమ్మాయి లాక్కనే ఉంటది సేమ్
సరే తీసుకుంట తీస్ మడు చెప్తే ఏమవ్ మళ్ళ మళ్్య పూ నా సంపాదించి ఆవాజాంత ఏం వచ్చింది వీనికి
ఆ అమ్మాయి చచ్చిపోయింది మొత్తం బెడ్ మొత్తం రక్తమే మేము అప్పుడు కాలేజీలోనే ఉన్నాం కాని మాకు తెల్వదు ఇంటికి వచ్చినంక రెండు రోజుల తర్వాత తెలిసింది మాకు మళ్ళా
నట్ నేను పోయేటట్టుగా లేదు
మ్మ్ ఇక్కడ్నైతె ఇంకెవరిని నమ్మలేం ఊళ్ళల్ల కూడా కష్టమే
ఊళ్ళల్ల అంటే పా టుటు పక్క ఎప్పటికి తిరుగుతనే ఉంటరు కాబట్టి ఓకే
హ్మ్
కానీ సిటీల పక్కక్ పక్కన ఏం జరిగిన కూడా పక్కనోల్లెవల్ రారు చూసి జస్ట్ వదిలిపెడ్
ఆ కొట్టుకుంటె కూడా రారు అసలు
అదే పల్లెటూర్లల్ల నయి తా ఎందుకు కొడుత తనవ్ అది ఇది గట్నేనా గిట్లయినా అనుకుంటా వాళ్ళొగలు యిల్లోగలు వత్తరు కాబట్టి తె ఆగుతదా లొల్లి గని
హ్మ్ సచ్ ఎవడన్న ఒకడు స చ్చేదాక ఆగనే ఆగదు అసలది
హ్మ్ హమ్
హ్మ్
వాళ్ళ ఇంట్ల విషయాలు వాళ్ళకే తెలవాలె మనం మధ్యల వోవుడు అవసరమా అనుకుంటురు సి అదే పల్లెటూర్లల్ల అయి అయ్యో పాపం గట్ల కొడుతడేంది ఆయనే అనుకున్నా
ఇక్కడ ఇక్కడ మళ్ళ అందరు రౌడీలు ఉన్నాయి మధ్యలకు పోతే పోయినోన్ని కూడా చంపుతరు
మీ సంపుడెందో ఫస్ట్ గట్ల సంపెటోల్లని ఫస్ట్ ఎన్కౌంటర్ చేత్తె అయిపోవ్
ఆ ఢిల్లీలనట అట్ల ఎవరి పైన ఏదొక్క చెయ్యేసినా కూడా సంపుతరట
మనకాడ కూడా గట్లుంటె అయిపోవ్
మళ్ళ మన దగ్గరనే ఎక్కువ అయితయి
హ్మ్
అట్ల చేత్తే మనకాడ కూడా ఎక్కువ కాకపోవ్ గాని మన దగ్గర చెయ్యరు అట్లా
హ్మ్ మాట్లాడ అయ్యో గట్లెట్లా ఇత్త గట్ల గిట్లా అనంటరు
గంతే మాటలే అంటరు కాని చెయ్యరు ఒక్కడు చేసినప్పుడు చేత్తే ఇంకొక ఒకసారి అది కాకపోవ్
హ్మ్ వీళ్ళు ఏంగాత్తియ్ పోని పోని పోని అని అట్నే ఊకుంటాంటె వీళ్ళు కూడా వాళ్ళెంచే త్తరు మా అంటే జేల్ల పెడతారు ఆ జేల్ల పెట్టే తిండి తింటే అయిపోతదని వాళ్ళు అనుకుంట్రు
హ్మ్ అట్లా అనుకుంటారు కాబట్టే ఇప్పుడు ఇన్ని అయితాన్నయి
ఏం ది కొత్తక్కువయ్యి దగ దగ్గర దగ్గర ఓ బానే అయినయి మన జెనరేషన్ వాళ్ళయి క
ఉ ఇక్క మనకు తెలిసినా గ నేను ఇంకా తెలుసు మని నిన్నన్నయి నవు ఆ ఆ చూడాలి ఇంకా ఎన్ని జరుగుతాయో
ఆమె యూట్యూబర్ కాట్ మ ఫేమస్ అయి మిగతా వాళ్ళ చిన్న చిన్న వాళ్ళే ఇతే
ఆ ఏం లేనోల్ల కయితే ఇక అసలు అవి బయటికి కూడా రావు అసలు
అవ్ ఇప్పుడు పైస తోనే పని సీటీలల్ల గుడా
హుమ్ ఇగ ఈడేన తే
సరే పల్లెటూర్ లల్ల అంటే మన ఊరు కాబట్టి సరే కొంచెం అమ్మాయినా ఉద్దరో సద్దరో తెచ్చుకుండ్రు కానీ సీటీలల్ల ఎట్ల తెచ్ కుంట్రు మా జేబుల పైసలు ఉంటే నమస్తే అంటారు వాడు
ఆ అంటే ఏతన్ని ఇచ్చినా కూడా పైస ఉండాలి ఫస్ట్ ఇత్తరు ఎవ్వడియడు మనకు తెలిసినోడు ఇయడు తెల్వ నోడు వొడి యడు తెల్సి నోడు గుడ ఇయడు
అంటే ఎందుకు మనం సాయం చేసినోడే మనం మనకి కావల్సినప్పుడు పోయి అడుగుతనే చేయడు మనం మనోలు మనోలు అని చెత్తం కని వాళ్ళు తర్వాత ఒక స్టేజ్ లున్న మనం మనకి అవసరం ఉంది మనం పోయి అడిగితే అసలు డెక్తర
ఉ గట్లనే ఉ నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక షాప్ ల ఊకే ఆడనే కొనుక్కత ఎప్పుడన్న పైసల్ లేకపోతే చిల్లర్ లేకపోతే ఆయనే ఇయ్యకపోతే సరేతి అంకుల్ తర్వాత ఇదువు అన్నట్టు అంట అయితే అప్పుడు ఆమెకు మనం రెండు వందల్ లియాలే కదా అప్పుడు ఇయ్యాలని పోయి గీమేకు రెండు వందలు ఎత్తావా నేను పైసలు ఇత్త అంటే అయినే నా దగ్గర లేవు నా ఫోన్ పే అని అంటాడు
కతం
ఆ అట్లా అట్లుంటారు అదే నేనయితే ఆయనను నమ్మి ఆడ పైసల్ వేట్టి కూడా వత్త అప్పుడప్పుడు ఐదొందల నోటుగిట్ల కొంట వోయి
మరే ఎర్తలేదో మనం నమ్మి వాళ్ళకి ఇత్తం గని వాళ్ళు నమ్మి మనకు కొట్టలేదు
ఉ గట్లుంట్రు మనం మన పైసలు చేతికి పైసలు ఇచ్చి కొట్టమన్నా కూడా కొట్టరు
హు అంతెందుకు మొన్న ఒక ఆమె ఒక అంటే ఇంటర్ ఆమె కావ చ్చు ఫస్ట్ అన్ల ఒక ఆంటికి ఫోన్ అడుగుతాను ఆంటీ ఫోన్ ఇయవా ఒకసారి మా మమ్మీకి కాల్ చేత్త వస్తానని చెప్పండి అనంటే ఆమే అంటే ఏమంటంద తెలుసా మీ మమ్మీకి చెత్తవ ఇం ఎవాల్కన్న చెత్తవు రా అని అంటది
వామ్మో
ఈ అడా ఈ మాకు అడ అందరం ఉన్నం మల్ల
అ
మే మేము ఉన్నాం మీ ఇంటిలో వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు
చీ మస్తు గలీజ్ అనిపిత్తది అట్ల అందరి ముందు అదేం మాట అసలామే
ఏంది ఆంటీ గట్లా అడుగుతందని అనుకున్నాం తర్వాత ఇగ ఆమె ఏమనుకోవాలే మా మమ్మీకే చేత్త ఆంటీ లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడతా మీ మీ అందరు అట్ల ఉండరు ఆంటీ ఆ అ కూడా ఏనే మాట్లాడి
మరి వాళ్ళ ఆ ఆంటి వాళ్ళ పిల్లలు అట్లనే ఉన్నారేమో అందుకనే అమె అట్ అన్నది.
అన్నది అన్నది మీ ఆంటీ మేమేం అట్లా ఏం కాదు మ దగ్గర పెట్టి మాట్లాడతా మీరు వినండి కావాలి అంటే గంతగానం డౌటేందిగా అ ఏ ఎ మాత్రం ఎం పనీ పడిందో చెతున అందరు న చే అడుగుతాన్నారు మ అమ్మాయి అయితే చీర గట్టి అడు మళ్ళీ
హ్మ్ ఉ
అందరు తార నేను ఏమినలేకపోతాను అంటీ అనుకుంటే అమ్మాయిన్న
ఆ అమ్మాయి అట్ల ఆంటే అట్లా అన్నదంటే వాళ్ళు ఇంట్లో అట్లా జరుగు ఉంటాయి కాబట్టి అట్లా ఆమె అన్నది.
కావచ్చు మాకే ఆడినయి ఆ అమ్మాయి అని
కానీ అది అంత అది ఎంత అ దిగా జారిపోయి అడిగిందో ఆంటీ అట్లా అన్నదో
చెెంబూర మన్న ఇగ ఆమెదే
అందరి ముందు మళ్ళ ఆమె ఒక్కటి ఉన్నప్పుడు అన్నా కూడా సరే అనుకుందామనీ అ
సరే అది మెలగన్నది పో మేం అందరం ఉన్నాం మడం మావి ఎవరిని మాకు అర్ధం కాలే
దొంగమహంది అదే అందరు కలిసి గట్టిగా పోయి అడిగేతుంటే ఊరుకుంటుందా అది
మేం పోయి అడుగుదాం అనుకున్నాం గాని మీకెందుకు అని అంటదని సప్పడే ఆ చెల్ల ఏం మాట్లాడకుంటే మే పోయి అందాం అనుకున్నాం
కా అసలు అప్పుడు అ అనాల్సిందే మీ ఇంట్లోలాగా అందరు ఉంటార అంటీ అనాల్సింద ఆ పిల్ల
న ఆ పిల్ల ఆ అట్లా రేజ్ అయింది ఆ పిల్ల కాబట్టి ఆమె ఊరుకునే ఉన్నది సపడక నేను రేజ్ కాకుండాఉంటే ఇంకా అను ఆమె
ముసల్దేన్ మరా ఆంటీ వషదే
మూసలుదేం కాదు ఇస్త అది హ్యాండ్ బ్యాస్
ఉ దాని మొఖం కొ అది కూడా అట్లాంటిది అయితే
సరే మరి మాట్లాడి ఇంకా వేరేటల్ల తో
ఉంటాను మరి బాయ్
బాయ్